చెప్పు పిన్ని ఏంటి సంగతులు
ఎక్కడో ఉగాది సెలబ్రేషన్ అవుతున్నాయి బేబీ సినిమా హీరోయిన్ ఉంది కదా ఉగాది నా ఎక్కడ బేబీ సినిమా హీరో వైష్ట
ఆహా
ఆ తనున్న జబర్దస్త్ లో ఇంకో అమ్మయి ఉంటది ఒక
ఆహా
జబర్దస్త్ ఎవరెవరు మరి వస్తున్నర్ ప్రతి ఇయర్ వస్తారు
అదే నేనేగో ఇక్కడే మవిరికాయ తెచ్చేసి మనసులో దండం పెట్టుకొని పచ్చడి చేసేత్త కొంచెం
ఊ హు
అంతే
ఎప్పుడు గురువారం కదా
ఎల్లుండు రేపు కాకుండ ఎల్లుండు శ్రీరామనవమి కూడా ఇక్కడే
ట్వంటీ సెవెన్ కదా
ఓ వారానికి కదా అదే ఇంకేంటి సంగతులు
మారే ఆ మాట్లాడింది అమ్ మ్మ ఎవరు అమా మాట్లాడింది. మార్నింగ్ ఉహ్ హు అత్తగారు ఫోన్ చేసారూ.
ఎవరు
ఫోన్ చేసిందేయ్ ఉమ్ అత్తనా ఇంగమ్ మాట్లాడింది.
ఆ
ఉమ్ ఇలాగయింది, అలాగ అయింది అనేసి చెప్తుంది.
అలా అలా అంటావ్ ఏంటి. సర్లే అలా అనుకున్నాం. అందే వతులే తెలియాలే అయినా. మనిషికి విలువ విస్తేనే ఎవరైనా. తెలియ్పోతే తెలియనట్టే. ఇప్పుడు మనం చేతులారా చేసుకున్నది గాద్. వాళ్ళు చేసుకుండ్న్నారు, వాళ్ళు అళ్ళు ఒప్పుకోవట్లేదు అంత్
అదే మరి
అంగీకరించలేకపోత్న్నారు. ఉండాలి అనీగి మనిగి
రివర్స్ తిరిగి, రివర్స్ అయిపోతున్నారు. తిరిగాళ్ళు
అదే సర్దుకుపోవాలి. సర్దుకుపోయా కాబట్ టే నాలుగు సంవత్సరాలయ్యింది.
ఇంకేండిప్పుడు ఐదు వచ్చేస్తుంది.
ఐదోత్తంది. నాలుగెల్లీ ఐదోత్తది గూడా ఎందుకే మాక్ ఒక పుట్టినరోజయినా, ఒక పెళ్లి రోజులయినా గుర్తుండవ్ తెల్స్ సా మేము గుర్తు చేసుకోవటమే తాప్ ఏం గుర్తుండవ్ చూడు ఆ అదే
పోన్లే మంచి పన్ చేసావ్
ఏదనంటే వాళ్ళే అన్ని చెడగొడుతున్నారన్న. టు తప్పు కదా అలా అనాకూడ్దు కదా. ఎవరైనా సరే అ ఇప్పుడు వాళ్ళ కూ తుదూది వాళ్ చెడగొట్టుకోవాలని ఎలా అనుకుంటన్, నీకు ఎంత కోప్ముంటే. అలానేస్ తావా. అదే మేము అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవ్గా. అలా అనకూడుద్ అలా నన్ని మాట్లాయి చాలా తప్పు.
ఇంకా వాల్గే సపోర్ట్ చేస్తది. అమ్మ తిరిమిని ఇంకా తిట్టేసి ఇంకాళ్ళకే సపోర్ట్ చేస్తది. అలాంటప్పుడు అలాగా అనేస్తారు.
అసలు ఇప్పడికైనా గూడా మొన్న నన్నైతిడతందే బాబు, నన్నే తిట్టింది. నేనే అన్న అసల్ ఇంకా మీరేవ్వరు మాట్లాడొద్దు. వాళ్ళోచ్చినా ఒకవేళ ఫోన్ చేసిన్ నేను మాత్రమే, మాట్ ట్లాడ్తా. నా పాత్రే ఉంటది. నీ పాత్ ట్రసల్ ఎవరిది లేద్ దు అడిగినా కూడా నేను అదే చెప్తా. ఇయ్యన్నీ నా మాటలు, నేను తీసుకో న్న డెసిస్ను నా డెసిషను. ఎవ్వరు నాన్ ఇన్వాల్వ్ చెయ్ లేదే అన్ ద్ ఎవర్ నన్ను ఇన్ఫ్లుయన్స్ చేయ్లేదు. నా అంతట్ నేను తీసుకోవాల్సిన నేర్ణయాలు నేనే తీసుకున్నాను. నేనప్ అంత చిన్నపిల్లనేంకాదు నాక్ తెలుసు.
అదే మరి
ఎవరో చెప్పారు, ఎవరో ఎవ్వరు ఎన్ని చెప్పినా. లాస్ట్ కి నేను ఏం చెయ్యాలో అదే చే స్తానే అలాని మీరు చెప్పారు, అళ్ళు చెప్ ప్పారని వినేయ్లేదుగా, ఇన్ని రోజులైనా. మరా ఆయనేంవర్ గ్రహించాడో నాకర్ దంగాదు మరి
ఏం మరి ఆయన ఏటి అనుకుంటున్నారో ఎవరికి తెలుసు
అదే ఆ మాటలు మేమంటే ఎలా ఉంటది ఆయనకి ఆయన ఏదో డబ్బు ఇచ్చేసి మేము తినే త్తనామా ఏంటి నా బొందగాని పిచ్చ కామెడీలే అసలు నాకైతే నవ్వు నవ్వొచ్చింది ఆహా నేను అడిగితేనేమో నన్నే తెలీనే నే తిట్టలేదు అని చెప్తున్నాడు
నా
గొప్పోడువేళే నాయనా బాబోయ్ అనుకోని వదిలేసా నేను ఉమ్
మ్మ్ అంతే
న్యాయం ఎటువైపు ఉంటే అటు వైపు మాట్లాడాలి అది మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా నిలదీసే అంత ఇది ఉండాలి అది లేదుగాక నువ్వు వెనకేసుకొత్తున్నావ్ అది తప్పని తెలిసి
చేస్తే అలాగ అవుద్ది తన్ను కూడా తిడితే కదా ఏటనేది తెలుసు కోవాలి సరే అనేస్ తనే తీసుకోవాలి
వాళ్ళిద్దరిదే ప్రాబ్లం కాబట్టి వీళ్ళిద్దరే మాట్లాడు కోవాలి ఆ మాట్లాడుకోవాలన్నప్పుడు తనకి లేదని క్లియర్ గా నేనేగా చెప్ తున్నాను ఇంకెందుకు దాన్ని లాగడం సాగదీయటం ఎందు
మళ్ళా వేళ్ళ మీద ఆళ్ళ మీద ఎందుకు ఏయడం ఇంక సరే ఇంకెందుకు అని ఇంక మే నీ ఇష్టం అమ్మా అనుకోని ఇంకిచ్చేసి అలగాని అంతిచ్చేయకూడదు ఎవరుకు సారదా ఏటి
అదే అలా అయితే ఎప్పుడో ఇదైపోవాల్సిందేగా వే ఇన్నిసార్లు వెళ్ళి వచ్చినప్పుడు లేదా ఆ రాలేదా పిలిచినబ్బడ్ టే వెళ్ళలేదా మేమేమీ ఆ ఆయనకన్నీ తెలుసే అన్నీ అబద్దాలు చెప్తన్నాగా
అదే కదా
ఆ నువ్వు మా గురించి ఆలోచించకు నీకు నచ్చినట్టుండు అంట్రెండు నన్ను బ్లాక్ మెయిల్ మళ్ళీ ఏగో ఓటి చెప్తా ఉంటాడు అలాగిలాగే అని అందుకే ఓకే అనీసా నేను ఇంకే ఇంకో ముక్క కూడా మాట్లాడలా ఓకే అన్నా
అది అలాగే ఆనాలి అదేం విధమ్మా ఏం మాట్లాడతాడో ఏం చెతడు ఆయన
ఆ నేను క్లాస్ ఇస్తాను ఊరెళ్ళొచ్చేయి అంట ఎన్ని క్లాసులు ఇచ్చావు ఎన్నయినియి గాని ఇంకేం క్లాస్ చెప్తావులే అను నాకే క్లాసూ వద్దు అసలు ఎవడూ వద్దులే బాబోయ్
ఊ
విరక్తొచ్చేలా చేసుకున్నప్పుడు ఇక నేనేం చేయలేను నాకూ సహవో క్లన్నీ అయిపోయినయి
అవును
అసలు ఎంత అయిదారు పిల్లల్ని అలా వెనకేసుకొచ్చినప్పుడు ఇంకెందుకు వేరే వాళ్ళని చూసుకోవా వాల్సింది అప్పుడే వేరేవాళ్ళకిచ్చు పెళ్లి చేసుకోండి వాళ్ళకి నచ్చినట్టు ఉంచుకోండి ఎవడు వద్దు అన్నాడు హ్మ్
ఆ వెయిట్ చేస్తున్నాడు జోయ్
పాల ప్యాకెట్ కి వెళ్ళట్టున్నారు తీసుకెళ్ళట్టుంది
ఉహు
మరే నాన్ చేసి మాట్లావే
ఆహా
నన్ను చేసి మాట్లాడావన్నమాట మాయ మాట్లాడాడున్ను మా మా మాయ మాయ మాట్లాడాడనమాట
ఆ అవును ఏ ఆలు మొక్కలు మాట్లాడాడు అదే అలా చెప్పుకోవాలి వయసు వచ్చు పిల్ల కండి పనులు చెప్పాలి చెయ్య ఏం చేసింది ఆ పిల్ల ఏ పనులు చేయదే అన్ని ఆహా ఒకేసార్ ఆ టళ్లి చేస వా ఏం చేసిందో అప్పుడు పిల్లకి పెళ్లి చేస్తేనే కద తెలుతుది తెలుతుంది అప్పుడు తెలుతుంది ఇప్పుడు తెలీదు పెళ్లి చేస్తే పెళ్లి చే పలి ఇస్తే తెలుస్తాయి అప్పుడు
న తన వరకే నమ్మ తర్వాత నీకు ఏం ఉండదు వాళ్ళ అవసరం తీరిపోతే నిన్ను ఏం పట్టించు కోరు తెలుసా ఏమో అనుకుంటున్నావు గాని అదే మరి ఆమ్ దగ్గర అలాగే అయిపోయింది నీ దగ్గర అలాగే చేశారు
అదే
ఇంకా
మూర్ఖులే బాబల్లో ఎంత ఇంకా ఏం చేయలేవు లైట్ తీసుకోడమే పట్టించుకోకుండా ఉంటే ఎవోల ఉండదు హు అందుకే ఏం పెద్ద మేము డిస్కస్ చెయలే ఇప్పుడే ఇందాకే మాట్లాడుకున్నా అదే అంటుంది ఏమన్నా అనుకోవే ఆయన చెప్తున్నా కదా వేస్ట్ వాళ్ళవైపు ఏదో ఆ పిల్ల పళ్ల్లయ్యే వరక ఏదో ఇ చేస్తారు తర్ తేవ ఉండదు
ఆ
పెళ్ళయినా పెళ్ళకి పేవర్ చేయరా ఏంటి పెళ్లి మేమ అంటే ఇంపార్టెంట్ లేనప్పుడు మేము వస్తే అంత రాకపోతే అంతే
అదే మరి
ఆ తొకగని మేముంటేనే లెక్కలేదు మేముంటేనే చీపు మేమేవో లేడు వాళ్ళని డబ్బులు లేన వాళ్ళం కదా మరి మాక ఎందుకులాయ్యండి అది
అదే
అవడ అచ్చినెట్ట్ట అడి అచ్చినటు ఉంది అంటాయి సాలు అలే అల్లు చూసుకుంటారు మది మేం చూసుకుంటం
మ్మ్
మాక్ వచ్చే వాలే వస్తారు
అంతే
గది సంగతులు దలు వావంది
ఆ
ఆహా అప్పుడే ఆయిపోయిందా పన్నెండు రోజులు అయిపోయిందా అప్
ఆహా
హ్
ఊహ్ మళ్ళా ఈ వన్ వీక్ లో మళ్ళా ఆ బాబుకి పేరు పెడతారంట.
ఆహా
పని మళ్ళా.
ఇది అయిపోయినాక మళ్ళీ నీకు కాల్ చేస్తా నేను.
ఉ అలాగే
అంటే టైము నీకు పడ తదిగా ఆ
అదే నోజు మరేచ్చప్పకా
ఆ ఇదే అదేవరు? ఈ బొడ్డలు ఏం చేస్తున్నారు పిల్లలు?
ఎల్లారమ్ ట్యూషన్కి.
అవ్వలేదా. సాయంత్రం ట్యూషన్ దబల్లీ
మార్లింగ్ ట్యూషన్. ఈవినింగ్, మార్నింగ్ కాలేజ్.
హ
ఇంకెక్కడ మూడ్ రోజులో ఎన్ని రోజులో ఉగాది సెలబ్రేషన్లు అవుతయి. భోజనాలు అన్ని అక్కడే
హుహ్ పోన్లే. ఉహు ఏడ్డ ఉగాది ఉగాది ఐప్ పోయింది. కొత్త సంవత్సరం ఈసారి హైదరాబాద్ లో చేసు కొత్త సంవత్సరం.
ఆ అవును.
మళ్ళీ ఆరో తారీఖో ఎప్పుడో వెళ్తామంటా.
ఉహు
ఆరో తారీఖు సాయంత్రం ఎక్కేస్తాము ట్రైను. స రాత్రి ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా దిగుతాము మేము.
ఉ
రోజు అమ్మోల్ల పెళ్లి రోజు.
ఉ ఉ
ఓ ఆ తర్వాత పెళ్లి అన్నయ్య పెళ్ళి ఉంది. ఆ
బంద
అదే
సరయితేమ్మా.
ఆ